హలో
గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా హలో మేము అండి పిల్లలకి ఇప్పుడే స్కూల్ పోయి వచ్చారండి
ఆహా వాళ్ళకి స్నాక్స్ గిట్లా ఇస్తున్నారా
ఆ స్నాక్స్ ఇట్లా ఇచ్చానండి సర్వీస్ చేసాను అయిపోయింది మళ్ళీ సర్వీస్ అడుగుతుళు
నాహా అయితే పిల్లలు స్పీడ్ ఉన్నారాండి
పిల్లలు కాదండి పిడుగురు ఒకరు అంటి హ్యాంల్ చేస్తాం ముగ్గుర ముగ్గురిని హ్యాండిల్ చేస్తానండి అ
ఆహా చెప్తే విని ముగ్గురేనా ముగు
ఆ ఒకరికంటే ఒకరు ఎక్కువ అండి విన్
ఇంకా ఏం చేస్తున్నారండి
ఉహు ఏముందండి పిల్లలకి స్నాక్స్ రెడీ చేశాను అంగన్వాడి వడియాలండి
ఒడియాలు పెట్టారా తింటారా అండి ఇష్టంగా ఒడియాలు
ఆ పిల్లలకు ఇష్టమేనండి ఉం
ఈ మధ్యలెటన్న మూవీస్ కి వెళ్లారా అండి మీరు
ఆ వెళ్ళామండి సినిమా పేరు మర్చిపోయినండి ఏం పేరో ఉండే ఆ ఏదో మొక్కుబడిగా వెళ్ళి మధ్యల్నే వచ్చామండి అంతా ఇంట్రెస్ట్ మీరు కాబట్టి గుర్తు పెట్టుకోలేదండి
ఆహా
చూడలేదండి ఆ హీరోనా హీరో పేరు గూడా తెలియదు అండి ఏదో పోయినా అంటే మొక్కుబడి నీ వొయిన వోన్ అను
అంతేనా మూవీస్ గూడా అట్లేనే ఎల్తరా మొక్కుబడిగ
రానంటంటే దీస్కాపోయిళ్ళు ఇష్ ష్టం లేదు ఏదంటే అట్లా పోయినమా పోయినం
ఉహు ఇంతేనా
అంతే అండి మీరు వెళ్ళారా అండి.
ఆ మేము వెళ్ళామండి హర్రర్ మూవీకి ఎళ్ళామండి శాంబలా
ఉహు మీకు ఒత్తులు యేశే మిషన్ ఉందా అండి హలో
హలో
ఒత్తులు ఏ మీ తెలు ఇంకా దాని గురిం
మిషిన్ లేదండి మేము చేతులతోటె చేస్తామండి ఊ మీర్ జేస్తారా అండి
చేస్తామండి రోజ్కి ఎన్ని జేస్తారండి.
రోజుకో యాభై కట్టల్ జేస్తానండి
ఊ
మ్ మీరెంత యేస్తరండి
మేం గూడ జేస్ స్త మండి ఎందండీ
ఎవర్ డిస్టర్బెన్స్ లేకపోతే జేస్తానండి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే
ఆ అంతే గదండి
ఊ పిల్లలకి అప్పుడేమో మంచిగ చూసుకుంటా ఇగ వాళ్ళు ఇనకుండా అల్లరి చేసిర క ఆ రోజు ఏం చేయలేమండి హమ్
మేము కూడా అంతేనండి పిల్లలు స్కూల్కి వెళ్ళి డిస్టర్బెన్స్ లేకుంటే చేయగలుగుతామండి మక్సిమం సిక్స్టీ వరకు
ఆహా కట్టకి ఎన్ని పూసలు పెడతారండి మీరు
హండ్రెడ్
హండ్రెడా మేం గుడా అం అంతేనండి
సన్న ఒత్తుల లడ్డు ఒత్తుల అండి ట్వంటీ రూపీస్ కట్ట అండి మేము సన్నయండి. సన్ మన ఏంటిగాల ఉంటాం
అంత సన్నగ హండ్రెడ్ బెడ్ సరండీ
ఆ ట్వంటీ రూపీస్
ఊహు మంచినే ఉందండి మేము లడ్డు చేస్తున్నం మ దగ్గర ఇంకా ఏమన్న చేస్తారా అండి మీకు ఏమన్నా బిజినెస్ జేయాలని ఐడి యా ఉందన్
ఆ ఇగ ఇప్పటి వరకైతే కుట్టు మీషిన్ ఇంట్లో జేస్కుంటామండి ఒత్తులు కరువు పని గిట్లా వెళ్తామండి అంతే
ఉహ్మ ప్చ్ ఏదన్న ఛాన్స్ బైబ్యాక్ ఛాన్స్ ఏన్న ప్యాకింగ్ చేయడం అన్నా లేకపోతే ఫ్రీ గ కుట్ టు మిషన్ నేర్పియడం అన్నా అట్లాంటి వస్తే వెళ్తారండి మీరు
ఆ వెళ్తామండి
ఉహూ గవర్నమెంట్ టట్లాంటి స్కీమ్స్ పెడ్తే బావుండాలని ఎప్పుడన్నా అనిపిచ్చిందా అండి ఉమ్
హూ
ఆ చెప్పండి
ఏదన్నా నేర్చుకోవడాన్కి వెళ్ళి రాతున్నాను
ఆ వెళ్ళామండి అప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్
ఉహుమ్ వచ్చిందా అండి మరి పర్ఫెక్ట్గా
ఆ కొంచెం టచ్ లోకి వచ్చానండి అప్పుడు అస్సలేమి రాకపోయేది కొంచెం టచ్ అయ్యాను అసల్ మిషన్ తొక్కడం గూడా రాక్ కాపోయేదండి అప్పుడు అలాంటిది మిషన్ దొక్కడం ఇట్లా పర్ఫెక్ట్ అయ్యానండి కుట్లు గిట్లు ఏస్కోవడం లాంటివి
ఆహా అంటే మీ ఇంట్లో వర్క్ అంతా మీరు కుట్టుకోగల్గుతరు ఇగ
ఉమ్మ్
ఉహు బెటరే గాండి మన వర్కు మనమ్ జేస్కునా
అవునండి మన బ్లౌజులు మనం కుట్టుకున్న జాలండి
ఉమ్ దానికే ఇంకొంచ్ ఉమ్మ్ ఉమ్ కొంచం నేర్పిస్తే బాగుండని మాకైతే ఉందండి మీకుందా?
ఆ ఉందండి కొంచం పర్ఫెక్ట్ కాలే కదా మనం సొంతంగా కడిజెసీ స్టి చింగ్ చేస్తే మనకొచ్చినట్టు స్టిచ్చింగ్ చేయడం వొచ్చు ఆమొస్ మొత్తం గానీ ఓన్లీ కటింగ్ కొంచం పర్ఫెక్ట్ కాలేదండి నేనూ రీసెంటు గా మొన్న ఒకటీ లైనింగ్ క్లాత్ తో కట్ చేశానండీ
ఉమ్ ఆహా స్టిచ్చింగ్ చేసారా అండి అది మళ్ళీ
అంత ముందుకు ఒకటి చేశానండి డబల్ జాకెటు ఒకటి సింగిల్ జాకెటు మొత్తం కుట్టానండి. ఇగ ఓన్లీ కాజాలు చేతి తోటి కుట్టీ ఉక్స్ లు కుట్టుకోవాలఅండి
అదే అనమాట ఇప్పుడు ఇప్పుడే ట్రై చేయండి ట్రై చేస్తుంటేనే ఏదైనా ఇప్పుడు డాక్టరైనా ఆపరేషన్ చేసినప్పుడు ఒకటి ఫెల్ అయితది ఒకటి సక్సెస్ అయితది అది గుడ గంతే
అవునండి ఇప్పటికైతే సొంతంగా ఒకటి కడ్ చేశాను రెండేమో కడ్ చేశినయ్ ఉంటే కుట్టానండి మూడు కుట్టాను. మీరండి మీరేమన్న ట్రై చేసారా హలో హలో హలో హలో హలో హలో అగు నా ఫోన్ వినపడతలేదు నాది కట్టయితది హలో చెప్పండి అన్నయ్యనియ్యన్ చెప్పండీ హలో హలో హలో హలో మీకా ఏమి వినపడట్లేదండీ వాయిస్ కట్టయితది సిగ్నల్ ఉన్నకాడికి వచ్చి మాట్లాడండి కొంచం హల్లో హలో సిగ్నల్ ప్రాబ్లమ్ అయింది ఆ అక్కా వొత్తాన కట్టయిందా కట్టు కాలేదు లైన్లనే ఉన్నది ఆమే తాగుతాంది టి నేను కొంచం తాగుతా ఇవ్వ నాకు రాలేదు గా వాళ్ళు ఇద్దరు అనుకొని మీరు ముగ్గురు వచ్చిళ్ళు కదా మీరు ముగ్గురు